ఆ అండి
ఏం చేస్తన్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాను ఖాళీ గా కూర్చొని ఉన్నాను ఏం చేయాలా అని ఆలోచిస్తా ఉన్నా
అవునా తిన్నారా
ఇంకా లేదండి మీరు
నేను అలా ఉన్నా ఫ్రీగా కూర్చో నున్నాను
ఆ
ఫోన్ చూస్తా ఉంటి వంటనా. ప ప్పు అన్నమండి ఈ రోజు.
ఆ మేము సేమండి.
హ్మ్ పప్పు తిని తిని బోర్ కొట్టేస్తానండి. స్కూల్లో హాస్ హాస్టల్స్ లో ఉన్నప్పుడు సేమ్ అదే ఫుడ్డే. ఇంట్లో కూడ పప్పు తినాలంటే, కష్టమండి
ఆ మీకు పప్పు అంటే బోరా అండి. మక్ నాకు పప్పు ఉంటే చాలండి.
ఆ పప్పంటే చాలా బోరండి స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటి కదా. అప్పుడు కూడ తిని పప్ ప్పు సాంబారు అసలు నచ్చదండి.
డైలీ అదొక మెనూ ఇంగ ఆఫ్ ఆఫ్టేర్నూన్ అయితానే పప్పు మ్యాండేటరీ
మీరు అండీ స్కూల్లో హాస్టల్లో ఉంట హాస్టల్లో ఉంట్ర స్కూల్ కి వెళ్ళేటప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తా ఉంట్రా?
ఆ నేను సెవెంత్ వరకు స్కూల్ అండి ఆ డేస్ కలరే ఊర్లో స్కూల్లే సెవెంత్ నుంచీ ఆ హాస్టల్ అండి.
అవునా నేనూ నైన్త్ క్లాస్ వరకు డేస్ కలరు, నైన్త్ నుంచి ఇం క హాస్టల్ అండి.
ఆ అయినా ఆ స్కూల్ ఆ అవి ఒక గోల్డెన్ డేస్ అండి మనకు.
అవునండి ఆ అప్పుడు అంటే ఆ లైఫ్ ఎట్లా ఉంటదంటే టెన్షన్ ఉండదు మనకి. అంతా ఏం తెలియదు మ నకీ ఓన్లీ స్కూల్కెళ్ళడం చదువు కోవడం, ఇంటికెళ్ళడం, హోంవర్క్ రాసుకోవడం, అది మాత్రమే తెలుసు.
అవును అ ఆ అదంతా చైల్డ్ హుడ్ మనకి బరువు బాధ్యతలు ఏమి ఉండవు.
అవును
హ మేమైతే నో హ్మ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ కి అంతా రెడీ వేసి వెళ్తా ఉంటుంది ఎయిట్ కి స్కూల్ కి వెళ్ళ లేదండి మరి మధ్యలో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగేది అక్కడ ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎయిట్ థర్టీ కి అట్లా వెళ్లేది స్కూల్ కి అగైన్
అవునా నేను మ్మ నేను చదివిన స్కూల్ టౌన్ లో ఉంటే మా విలేజ్ అండి టౌన్ కి విలేజ్ కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఏనా డిస్టెన్సు ఒక సిక్స్ స్ సెవెంత్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేసు కూల్ కి మరీ ఎయిత్ క్లాస్ ఏమో మా ఊరు నుంచే వచ్చా స్కూల్ కి మా అమ్మమ్మోల్లూరు నుంచి వ చ్చేటప్పుడు స్కూల్ కి బస్ లో వస్తుంటిమండి చాలా బాగుంటాండ మార్నింగ్ ఎ సెవెన్ కే రెడీ అయ్యి బస్ కోసం బస్
అవునండి
అది కష్టమే కానీ ఒక ఆనందం
ఆ అదొక ఫీలింగ్ నేనూ ఆ లా చే చేశానండి నేనూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు ఫస్ తార్ సెకండ్ అనుకుంటాను మా ఊరికి బస్ ఉండేది కాద్ దు అక్కడ వేరే ఊరు నుంచి కి నడుచుకుంటా వస్తా ఉంటిమండి ఏదైనా వెహికల్స్ వస్తే లిఫ్ టడిగేసి రావడం లేదంటే నడుచుకున్ టో రావడం ఫ్రెండ్స్ తో చాలా బావుంటుంది ఉమ్
బాయ్స్ వేరే‌ బస్సులు
హ్మ్ ఆ స్కూలు ఆ మెమోరీసు ఆ టీచర్సు అంతే గుర్తుండిపోతారు నీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదండి అప్పుడు కూల్ లో
అప్పుడు కూడా మ్యాసేనండి
నా సండిస్ పేమన్ మ్యాసన్ టేనే అదొక ఇంట్రెస్ట్ తేని ఇంట్రస్ట్ కష్టమైనా వచ్చేస్తది ఈజీయే అనిపిస్తది ఉమ్ అవునండి చాలా బావుంటుండే
ఊ మీకేదండి అప్పుడు
నాకే మ్యాథ్స్ సైన్స్ ఆ ఇంట్రెస్ట్ అండి బట్ సైన్స్ లో బొమ్మలంటే డైగ్రామ్స్ తుంటాయి కదా అవంటే కొంచెం భయం ఊ టైం తీసుకుంటది తే వేయాలంటే అవి
అవునం దీ
మీరు స్కూల్లో ఏం గేమ్స్ ఆడు తాందండ్రి
నేను ఏం గేమ్స్ ఆడేదాన్ని కాదండి సైలెంటుగా ఎవరైనా ఆడుతుంటే చూసేదాన్ని అన్
అయ్యో నార్మల్ గా చిన్నప్పుడు ఆడుకుంటాం ఉండ్రి కదా ఆడుకో అట్లా కూడా ఆడుకో పోలేదా
ఊర్లో వన్ టు ఫిఫ్ట్త్ క్లాస్ వరకు నేను మా ఊర్లో చదువుకున్నప్పుడు ఆడుకున్నానండి అప్పుడూ ఉ ప్చ్ నార్మల్ గా ఇది ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వస్తే గేమ్స్ పెడతారు కదా కండక్ట్ చేస్తారు కదా అట్లా అప్పుడు పార్టిసిపేట్ చేసా ఒకసారి ఆ రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు పన్నాను ఆ పడినప్పుడు నాకు కి కాలుకి చాలా గా యం తగిలిందండి అప్పటి నుంచి నాకు సడలంటే భయము ఉఫ్ కూలల్లో
అయ్యో నేను గేమ్స్ పెట్టది రిపబ్లిక్ డేస్ లో ఖచ్చితంగా రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ ఫిఫ్న్ కానీ ఖచ్చితంగా ప్రైజ్ రావాల్సిందే ఎందులో ఒక దాంట్లో రన్నింగ్ రేస్ లోనూ మ్యూజికల్ చేర్స్ లోనూ ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ప్రైజ్ వస్తాంది అండి నాకు
కల్ చేర్స్ కన్ఫర్మ్ గా పార్టిసిపేట్ చేస్తానండి అదీ ఏమియా జస్ట్ ఎక్కువ స్ట్రెస్ లేని గేమ్ అది ఊ బాడీకి ప్రెజర్ విలిన్ గేమ్ అదే
అవునండి
ఊ
ఉ
నేను మా స్కూల్లో క నేను ఆ అంటే మాది కో-ఎడ్యుకేషన్ అండి అ అబ్బాయిలు అమ్మాయిలు ఉండే వాళ్ళం ఆ ఏదైనా గేమ్స్ కండక్ట్ చేసారంటే అందరు చూస్తా ఉంటారు ఓ చుట్టూ కూర్చొని గ్రౌండ్ లో అట్లా అందరు చూస్తున్నప్పుడు మా ఇ నకు కొంచెం సిగ్గేకువనే ర్యాలీ మేం ఏ తీసినం
అయ్యో చిన్నప్పుడు కదండి అప్పుడే మీరు ఇంట్రోవర్ట్ అయితే
అవునండి విశేష్ కానీ మా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండ్ నేయర్ ఆ పాప మాత్రము క్ కబడ్డీ ఆడిందంటే టోటల్ స్కూల్ మొత్ అందరు మా పాప కెల్లే చూస్తారండి సూపర్ ఆడుతుంది ఆ పాప కబడ్డీ
ఆ ఓకే ఓకే
చాలా ఎంకరేజ్ చేశారు అందరు ఆ పాప్ అప్పుడు నేం నీ గట్టిగా అరుస్తా ఉంటారు, ఆ పాప కబడ్డీ ఆడినప్పుడు వెళ్ళినప్పుడు.
ఆ ఓకే అంత మంచి ప్లేయర్ ఏమో అయిత్ తే అ పాప, నేను ఆడుతా ఉంటినండి నా కటౌట్ కి బిల్డింస్
నువ్వు నువ్వు ఆడాను అంటే నేను ఒక చేతి ఇలా లాక్కొని వస్తారండి బయటికి
ఆ పట్టేసుకుంటారు బాగా
హ్మ్మ్
ఇంకా మీకు గుర్తు స్తుందండి మీరు ఆడుత ఉంట దో లేదో తెలియదు కానీ బాల్ ఒక బాల్ చిన్న బాల్ తో అండ్ లైక్ దూరంగా ఉండే వాళ్ళని కొట్ తేది మేమైతే నడ్డియా నడ్డి బుడ్ డి అంటాం అండి మీకు
అవునండి అంటే నేను ఊర్లో ఊర్లో వంట వస్తు, చదివినప్పుడు స్కూల్ అయిపోతానే ఇంటిక్ చాలా మందికి వసంనేమ్ ఇంకేం వర్క్ ఉంటది హోంవర్క్ కూడా స్కూల్ లోనే రాసేసు కునే వాళ్ళము మా ఇంటి చుట్ ఎండి పక్కల ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ మేమందరం కలిసి మామిడుపి వచ్చి ఉంటంది మామిడికాయ తినేసి తంటాము లోపల విత్తనము దాంతో ఇట్లా లైన్స్ గీసి రౌండ్ గా బాక్స్ లు గీసి ఆడేవాళ్ళం అండి ఆట అది ఏమంటారో నాకు గుర్తులేదు గాని అది బాగా ఆడుకునే వాళ్ళం ఆ
అవునండి మేము కూడా ఆ మరి లైన్స్ వేసి మ్య లో టు రాంగేస్తే దాంట్లో నెంబర్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సెవె ఫైవ్ అచ్చేసి అది ఆడతా ఉండే వాళ్ళం సౌండ్ చాలా బాగుంటుండ గుర్తుందండి న్యూ ఇయర్ వస్తుంది తనే చాలు న్యూ ఇయర్ కి ఆ వన్ మంత్ ముందే గ్రీటింగ్స్ అన్ని తీస్త
అవునండి అది చానా గ్రీటింగ్స్ అది ఆ మనకి మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ కి కొంచం ఇష్టం స్పెషల్ గా తీసుకునే వాళ్ళం
హ ఇంకా మన ఇష్టమైన ఫ్రెండ్స్ కి ఇవాళ హీరోస్ కానీ ఏ దైతే
వాళ్ళకి ఆ ఆ అలాంటి గ్రీటింగ్స్ తీసుకొని అదే ఊర్లో ఆ స్కూల్ కి ఆ రెడీ అయ్యి న్యూ ఇయర్ రోజు ఒక బాక్స్ లో చాక్లెట్లు వేసుకొని అందరికి పంచు కుండ వెళ్ళ వాళ్ళం
అవునండి ఇంకొకటి ఏం అంటే నక్ గుర్తున్న మెమొరి ఆ అంటే అవతలొల్లు మనకి మన ఫ్రెండ్స్ ఎవరైనా గానీ మంచి గ్రీటింగ్ ఇస్తే మంచిదిచ్చేది
ఆ ఇస్తే మంచి చాక్లెట్ ఇచ్చేది అట్లా చేసేవాళ్ళం అయినా స ఇంకొకటి ఆఫీస్ స్కూల్స్ వచ్చినాయి అంటే గానీ మనకి ఇంకా అది తెలియని ఆనందం అసలు ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి బాగా ఆడుకునేకి టైమ్ దొరకు
దొరుకుతుంది మార్నింగ్ స్కూల్స్ అవునండి నిజమే సమ్మరప్పుడు ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటది చిన్నప్పటి నుంచి మనం ఫ్రీ బడ్స్ ఇంకా మార్నింగ్ అయిన తర్వాత న ఆడుకోడానికి వెళ్ళేదే
ఆ
అయ్యొయ్యో ఎంతేనా ఆడేస్ మల్లిరావు
ఎగ్జామ్స్ ఆ వచ్చినాయంటే సెవెన్ ఎఫ్ఏ టూ ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అచ్చేది కునేది రాసేస్తామా మరి వాళ్ళు మన టీచర్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అన్ని రాసిన ఎఫ్ఏ వన్, ఎఫ్ఏ టూ అవి మన ముందరే తెచ్చి కరెక్షన్ చేస్త
కరెక్షన్ చేస్తారావును
పెద్ద బాధ నా పేపర్ రాగుడదు నా రావు
రాకూడద అని అవును అందర ముందు అవునండి ఇంకా ఇంకొకటి మేం అదే ఏది గుర్తుంది హోం వర్క్ అందరు నోట్సేసి పెట్టమని చెప్ తారు మనం మన పైనంటే ఫస్ట్ మన దస్తు దదని కొన్ని నోట్స్ పైన పెట్టి మంది కింద పెడతాం.
ఆ ఎగ్జామ్స్ రాసిన పేపర్స్ చూడంతే పైన పెట్నాం అంటే మంది ఫస్ట్ క్లాస్ లోకి మేడం మేడం గాని, సారు గాని కరెక్షన్ చేసేకి పేపర్స్ తెచ్చేవాళ్ళు. అట్లా ఏదైనా కొంచెం పని మీద బయటకి వెళ్ళినారంటే నెక్స్ట్ మన పేపర్ ఉందేమో వస్తుందేమో. అని చె
లాస్ట్ లో పెట్టే వాళ్ళం అవునండి చాలా బాగుంటు ఉండ అడి ఇంకా మన క్లాడట్స్ ఎవరైనా చెప్పా
ఆ అవన్నీ ఆయ స్లోనె చేయగలిగే వాళ్ళం స్కూల్ డేస్ లోనే ఇలా ఇంటర్కి ఇంకా డిగ్రీకి వచ్చినాక కా అలా చేయ్యలేము అసలు
చెయ్యలేము అసలు హ ఆ డేస్ మళ్ళీ ద్దవు వీలైతే చ్ మరీ గడపాల అనిపిస్తుంది బట్ టైం రాదు ఇంకా అంతే.
వెనకెల్లిన టైం మరి తిరిగు రాదన్ మెమోరీస్ ని చూసుకుంటూ ఆనంద పడలా గుర్తు చేసు
చేసుకోవాలి పీల వల్ల అంతే
అంతే అండి.
మ్మ్ హూ సరే అండి బాయ్
ఆ బాయ్ అండి
ఊ